హలో నమస్కారం అండీ చెప్పండి హలో నమస్కారం అండి చెప్పండి
ఈరోజు టాపిక్ టాపిక్ ఏంటిదండి
టాపిక్ ఏంటిదో చెప్పండి మీరే
ఇది టాపికా వచ్చేసి బతుకుమ్మకుంట గురించి మాట్లాడుకుందాం అండి
ఓకే అండి తమకు ఇట బాగుంటాయి
ఆ అండి
బతుకమ్మ పండుగ నా ఫేవరెట్ అండి ఆ ప్లేసు అసలు ఇష్టం లేని నాకు ఇష్టమైంది అది
అవునా అండి
అవునండి
ఇంతకు ముందు నార్మల్గా ఉంటున్నాయి ఇప్పుడయితే మస్తు హైలైట్ చేసిరండి మొత్తం
ఏ ఏదో ఐ లవ్ యు జనగాం అవన్నీ పెట్టిర్రుగా
అవునండి అట్లా పెట్టి ఎక్సర్సైజ్ పెట్టి పార్క్ పెట్ ట్టిర్రు గార్డెన్ పెట్టిర్రు
ఆ మంచి ఇట్లా
అవునండి చాలా పెట్టినడు అస్సలు అనుకోలేదు అ అట్లా చేస్తార అని చెప్ పే గంత మచిగా
అసలు జ అక్కడ బతుకమ్మ కుట్టుందని అస్సలు ఎక్స్పర్ట్ చేయలేదు హైదరాబాద్లా
ఓ
హామ్ ఇష్టమా అండి బతుకమ్మ కుంట్టు
ఆ ఇష్టం అండి కొన్ని మంచి మంచి మెమొరబుల్ ప్లే మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నాయ అక్కడ
అవునా అండి ఏంటిదో అండి
ఏవో ఉన్నాయి అండి అట్లా కొన్ని
నా కుడా బతుకమ్మ పండుగ అంటే ఒక మెమొరి ఉందండి నాకు కూడా
అవునా అండి
హామ్ ఇంకా అండి
బాగుంటదండి అయినా బతుకమ్మ కుండా
ఎన్నిసార్లు పోయినా మంచిం పీస్ఫుల్ కుసుోవచ్చు మంచి ఫోటోస్ రీల్స్ అయితే మస్తు ఆ ఇయ్యోచండీ
అవుడి నాకెప్పుడు మనసు బాలేేకపోయినా అక్కడికి వెళ్తాఅండి నేను ప్రశాంతత కోసం
అవును బాగుంటాయి అక్కడ చేర్సు కాని ప్రేస్ఫుల్ల్గా మంచిగా మనసుకు ప్రశాంతంగా అయితే
అవునండి
కొందరు అయితే కలవనికి లవర్స్ పోతారడికి
అక్కడ ఎక్కువ లవర్సే కలుస్త ఉంటరండి
నేనైతే సింగల్ గానే ఉన్నా అండి ఇప్పుడు ఒకసారి మా ఫ్రెండ్స్ తోని పోయినా అంతే
నేన్ చాలా సార్లు వెళ్లినాండి మా ఫ్రెండ్స్ తోని
అవునా ఆహా ఎంజాయ్ చేస్తార్ అనుకుంటా అండి ఎక్కడ
హ్మ్మ్ ఎంజాయ్ చేస్తు చాల్లేరా నేను ఎప్పుడైనా లైఫ్ ని లైట్ గా తీసుకుంటానండి
ఉమ్ ఎందుకని అట్లా
మనం బతికేన్ని రోజులు ఎంజాయ్ చేయాలి కదా అందుకే
అవునండి నాకు నా ఫ్రెండ్ ఒక చెప్తుండే ఊకే లైఫ్ మనకి నచ్చినట్టు ఎంజాయ్ జెయ్యాలి లైఫ్ నచ్చినట్టు మనం ఎంజాయ్ చేద్దాం ఎప్పుడు అదే ఫాలో అయితా
అవ్ అవునండి అంతే మనకు నచ్చినట్టు
హ్మ్ లైఫ్ మనతో ఎంజాయ్ ఎప్పుడు చేయద్దు అయితే అన్ని కష్టాలు అవన్నీ ఉంటాయ్ ఎవరయినా కొట్టడం ఇంకా అండి
ఇంకా చెప్పాలండి ఇంకా ఏం ప్లేస్ అంట ఇష్ట
బతుకమ్మ పండ కాఫీ షాప్స్ కూడా పడ్డాయి కదా అండి
ఆ అవునండి అవునండి పెట్ పెట్టిన టా టాయిలెట్స్ పెట్టినారు స్నాక్స్ పెట్టినరు
ఔను థాంక్స్ యా
స్నాక్స్ స్నాక్స్
స్నాక్స్ ఔను మళ్ళీ అది టికెట్ కూడా పెట్టిరంట
అవునండి టికెట్ కూడా పెట్టిన్నారు ఫస్ట్ లోపల్కి ఎంట్రీకి ఏమో ఫైవ్ రూపీస్ అంటా అక్కడ లోప్ పార్క్ లోకి వెళ్లాలంటే టెన్ రూపీస్ అంట
అట్లనే ఒకసారి ఫైవ్ రూపీస్ ఇచ్చేసి వచ్చినామ్ మీకు ఎక్కువ ఎక్స్ట్రాగా
హా హ్మ్మ్ అవునండి
నేను ఈ మల్ల ఎందుకు తీ అని అది కూడా అని అడగలే
ఈసారి వెళ్ళినప్పుడు నాఫ్రెం ఫైవ్ రూపీస్ ఉన్నాయి లాస్ట్ టైం అని చెప్పి కొన్ని లో
తెచ్చుకుంటా యాడ ఉండాయో పని చేయాలి కానీ ఎంత మంది గుర్తుంటారా ఆమెకి
అదే అవునండి.
ఇంకా అండి
చెప్పాలండి
బతుకమ్మ కొత్తలో బర్డేస్ కూడ చెసుకోవచ్చు కదా అండి మంచిగా.
అవునండి చాలా సెలబ్రేట్ చేసుకోవచ్చు బర్డేస్
నవ్ నా బర్డే నెక్స్ట్ మంత్ ఉందండి నాకు ఇష్టమైన వాళ్ళు వస్తే బాగుంటది.
నీ బర్డేకా అండి
మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇస్తారు వాళ్ళేవరో
ఎవరు బిజీలో వాళ్ళే ఉంటరండి ఎవరి బర్డే కూడ ఎవరికి గుర్తుంటలేవు ఇప్పుడు.
నీకైనా గుర్తుంటే విష్ చేయండి. నా బ
ఓకే అండి తప్పకుండా
మ్మ్ఁ మీ సైడ్ ఎక్కువ బండిలే పోతయా అండి
అవునండి మా సైడ్ మేము మా ఇల్లు మెయిన్ రోడుకుంటదండి అందు కే మాకు ఎక్కువ వెహికల్స్ సౌండ్స్ వినిపిస్తయి.
మ్ఁ ఇంకా అండి
బతుకమ్మకుంటలో ఇప్పుడు చాల్ మంది ఫేమస్ అయితరండి రీల్స్ తీసుకుంటా
అవునా అండి నేను గూడ రీల్స్ ఎప్పటి నుంచో చేద్దామనుకుంటున్నా కనీ ఇవి మంచిగా తీసేవాళ్ళు ఉండాలిగా!
అవునండి కెమెరా ఉంటే మంచిగా తియో చ్చండి.
హ్మ్ఁ
ఇంకా నార్మల్గా ఫోన్ల నార్మల్ గా ఫోన్ల తీసినా మంచిగా ఎడిట్ చే
ఆ ఫోటోస్ దిగనీకి కూడా మంచిగా ఉండాలి.
అవునండి
నేను మంచిగా దిగుదామని పోత ఫోన్ ఉండదు.
అయ్యో
ఇప్పుడు ఫోన్ ఉంటుంది కానీ నేను పోతలేను.
అయ్యో
మ్మ్ పోవాల
అట్లానే ఉంటదండి కొన్ని కొన్ని చాలా శి ఫేషన్
అవునండి మళ్ళా బతుకమ్మ పండకి సింగర్ వచ్చిందండి ఇరిాల రా
అవునండీ మేము కూడా వెళ్దాం అనుకున్నాం కానీ
మెంగుడ ఎల్లా మండి మస్తు వాడిల్లు వాడి వాళ పెతే ఫీల్ వచ్చింది నా ప్రాణమా సాంగ్ వడిండు ఉ అసలు ఎంత బా సింగర్ని ఫస్ట్ టైం లైవ్ లో చుసుడు ఎంత హ్యాపీి అనిపించిన అే కానీ అసలు ఎవరికి ప్రజలలకు భయం తెలివదండి ఇంకా వె అసలు ఆరుస్ చ లే సింగల్ వచ్చై అప్పుడేట్ల ఉండాలి మనమే అరుస్తుంటే ఆ‌ సింగరే భయప
హాయ్ అండి
ఉ ఇంకా అండి
ఇంకా చెప్పు ప్పాలండి
మీరే చెప్పాలండి త్కమ్మ కుంటేలె
బతుకమ్మ కుంటలో అక్కడ బా తులు కూడ ఉంటాయండి చూసినారా మీరు
అండి
బతుకమ్మకుంటలో మీరు బాతులు చూళ్ళేదా అండి
అంటే
అయ్యో మీరు ఇప్పుడు కొత్త గట్టకు ముందు అప్పుడు ఎన్ని బాతులు ఉంటుండే తెలుసా అండి బతుకమ్మ కుంట లో కుంటల
అవునా ఇప్పుడైతే నాకు ఏం కనబల్లేదు
అప్పుడు సిక్స్ సెవెన్ ఉంటుండే అండి బాతులల్లా వాటర్లా స్విమ్ చేస్తూ ఉంటాయి ఇప్పులెవ్వండి అప్పుడు ఉండే
ఆహా ఇప్పుడు ఇప్పుడు చాపలు ఉంటుండే అనుకుంటా నేను మొన్న చేపలు పట్టుకోచింరు
ఆ అవునండి అక్కడ చేపలు కూడా పట్టుకుంటారు చాలా మంది
అంటే వాటర్ ఫ్రెషేనా అండి అవి ఎక్కడికి పోతయన్నట్టు వాటర్
ఏమో అండి ట్యాంకర్ ఫీల్ కూడా వచ్చి నింపుకొని వెళ్తారు కదా అక్కడ నుండి వాటర్
ఏమో అండి ఆడికి వెళ్తే ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకోవాలి ఎండకి అసలు ఉండలేము ఆడ
లేకుంట వచ్చండీ కొంటలా
ఆ లోతుంటది అనుకుంట లోతా చాలానే ఉంటది అనుకుంట కుంట
కమ్మలు అన్ని అలానే ఎత్తారు కదా
అవునండి పెద్ద బతుకమ్మ అప్పుడు
హ మస్తు మందోత్తరు ఆడికీ
ఎండ సరే పెద్దమ్మ బతుకమ్మ అప్పుడు పెద్ద బతుకమ్మ అప్పుడు నేను అక్కడికేళ్ళిన అండి
అవునా ఎవర అయితే మీ ఇంటి సైడ్ ఉంటే వెళ్ళలేదా
మా ఇంటి సైడ్ ఉండేగాని ఎల్లలేదండి మా ఫ్రెండ్ తో నేను బతుకమకుంటానండి
ఎంజాయ్ చేసిరా అయితే
ఎంజాయ్ చేసిన
ఉహూ
పెద్దగా ఉంటదండి మధ్యల పెద్ద బతుకమ్మ
హామ్ కాదు గా
హ ఆ అండి చెప్పాలండి ఇంకా
హుం
అక్కడ ఆసలు పెయింటింగ్స్ వేసిరు ఎంత నీట్ గా చేసిరూ అసలు కలర్ఫుల్గా బతుకమ్కుండ
బటర్ఫ్లయస్ కూడా కూడా బా ఉంది
అవునండి
హుం ఇక అప్పట్లో బతుకమ్మ గురించి బతుకమడుకుంటా తెల్వకపోతుండే
అవునండి చాలా బాగుంటదండి
హుం
అంటే ఇప్పుడు కొత్త వేస్తున్నారు కాబట్టి అ అందరు అక్కడికే వెళ్తురండి అప్పుడు ఎక్కువ పా పాత ఉన్నప్పుడయితే లవర్స్ ఏవ్ అవుతున్నాయని ఇప్పుడైతే ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నారండి
ఉందండి మా ఫ్యామిలీతో నడిపోయింద
అవునండి
పండలు ఇట్ల వేసి ఉ ఫ్యామిలీ తోని పోతే మంచిది అండి ఏంది నావత్తని పోవద్దు
మంచి కొత్త కట్టినప్పటి నుంచే ఫ్యామిలీస్ తోని అందరు తిరుగుతున్నానండి
ఊ లేకపోతే ఎవరు పోతారు అండి బిపి హు బతుకమ్మ కొంచెం స్పెషల్ మాకు అంతే
ఓకే అండి బై అండి ఈ టాపిక్
ఓకే అండి బాయ్